హలో
నమస్తే అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి హాయ్
హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు
బాగున్నా మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగునమండి తిన్నారా
తిన్నా అండి మీరు తిన్నారా
ఇప్పుడే తిని
ఉహు అవునా ఏం కరీ
కర్రీ వచ్చేసి అటికాయ వేపుడు
అవునా
ఆ తింటారా మీరు అరటికాయ వేపుడు
అరిటికాయ వేపుడు ఇప్పటి వరకయితే అసలు తినలేదు ఒక్కసారి కూడా తినలేదు
ఉమ్
అంటే అది కర్రీ లెక్క ఫ్రై లెక్క చేస్తారా
ఆ అవును ఆలు ఫ్రై బంగాళదుంప ఫ్రై చేస్తారు కదా సేమ్
ఆ ఆ అవునా
సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా ఇది బంగాళదుంప లాగె వుంది ఇది టెస్ట్ కూడా
అవునా నేనైతే అసలెప్పుడూ వన్ టైం గుడా ట్రై చేయలేదు.
మీ సైడ్ పడుగలు ఏం ఫేమస్ ఉంటయండి?
మా పండగలంటే రంజానే ఇగ అంటేం కొంచం ఎక్కువ ఇంట్రెస్ట్ తోని అంటే కొంచం అందరికి ఇంకా అదే పెద్ద పండగ కదా మాకు మాకైతే రంజానే
మాక్ కూడా రంజానే నండి పెద్ద పండగ
మ్ అదే మా మనం థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి అదే ఇగ స్పెషల్ అంటే
మీరు ఉంటారా అండి ఉపవాసం
ఆ ఉంటానండి నేనూ ఆ అవును నేను ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫైవ్ అలా ఉంటా.
మ్ మంచిగ అనిపిస్తుంద మీకు ఉండ్ర ఉండడానికి
అవునండి మంచిగా అనిపిస్తది అంటే ఫస్ట్ ఒక స్టార్టింగ్ వన్ డే కొన్ చం అట్లట్లా ఇబ్బందైతది అంటే మనం ఎప్పుడుగా అన్ టే డైలీ వాటర్ అది ఇది తాగుతూ ఉంటాం కదా సడన్గ ఫస్ట్ డే అంటే కొంచెం ఇబ్బందైద్ది ఇగ తర్వాత ఇగ సె కండే అట్ల ఇగ అలవాటైపోద్దిగ అంతేం అనిపించదిగ
మ్ మాకు అంతే సేమ్ అంతే నేనైతే మ్ నెల మొత్తం ఉంటాను. ఒక్కోసారి అయితే ఒక్కో ఇయర్కైతే ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫైవ్ అలా పడుతుంటయి.
మ్
ఈ పొయిన రంజాన్ కైతే నాకు మొత్తం థర్టీ డేస్ పడ్డాయి.
అవునా
మ్
నిగ నేన్ కూడా అంటే నాక్ కూడా ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫైవ్ అంతే ఇగ ఇప్పుడు తట్ టీ అయితే లేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంతే ఇగ ఒకొక్సారి ట్వంటీ సిక్స్ కూడ ఉంటయి.
మ్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి నాకు ఒక్కోసారి థర్టీ పడుతుంటయి.
మౌనా
మ్
మా కంటే గర్ల్స్ స్పెషల్ ఉంటే ఇగ అదే ఇగ రంజానే ఇగ
మీర్ చదువుకుంటున్నారా, లేకపోతే హౌస్ వైఫా?
నేనా అంటే నాకు స్టడీ అయితే డిగ్రీ అయితే కంప్లీట్ అయింది. ప్రస్తుతం అయితే ఇంట్లో అయితే ఖాళీగనే ఉంటున్న, మీరు?
నేను హౌస్ వైఫ్ని.
అవునా
బ్లౌజెస్ స్టిచెస్టే చేస్తూ ఉంటాను.
ఆహా! అంటే మీకు అంటే పిల్లలున్నరా?
ఆ ఇద్దర్ ఆడపిల్లలున్నారు.
అవునా
ఆ
ఇక నాకు లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది ఇక నేనైతే ఖాళీగానే ఉంటున్నా
ఉహు ఏం జాబ్కి ట్రై చేయలేద
ఆ ప్రస్తుతానినిక అయితే ఏం చేయలేదండి
ఎందుకు ఇంట్రెస్ట్ లేదా లేకపోతే ఏంటి
ఆ ప్రస్తుతం అయితే ఖాళీగా ఇంట్రెస్ట్ అంత లేదు ఏ ఖాళీగానే ఉంటున్నా
మ్యాచెస్ చూస్తున్నర అ
అవునవును చూస్తున్నారు అందుకోసమే ఇగ ఖాళీగా ఉంటున్నా
ఇంట్రెస్ట్ ఉంద మ్యారేజ్ కి మీకు
ఆ దానికి కూడ ఇంట్రెస్ట్ లేదు
మరి ఇంట్రెస్ట్ లేందే ఎలా చేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ లేకుండానే ఎలా చేసుకుంటారు అం
ఏమో ప్రస్తుతానికి అయితే లేదు ఇగ
ఉ
యాక్చువల్లీ స్టడీయ చేద్దాం అనుకున్న కానీ ఇక్కడ లోకల్లో కాలేజెస్ ఏం లేవు అంటే వేరే ఊరికి అట్లా వెళ్ళి చదువుకోవాలి నాకంటే ఇంగ చిన్నప్పటి నుంచి హాస్టల్ లేను నేను అలవాటు లేదు ఇక డైలీ వెళ్ళలి రావడం అంటే ఇక అది సెట్ కాదు ఇప్పుడు ప్రస్తుతం బయట బాలేదు కదా
అవునువును అంటే అన్ని భయా కాదు లేవు పరిస్థితులు బాలేదు అంటే ఎక్కడ అలానే కూర్చుండిపోతార ట్రై చేర
ఆహా ఇగ సెట్ కాదు ఇగ అంటే మార్నింగ్ వేరే ట్రైన్ వెళ్ళి మళ్ళీ రావడంగా ఇబ్బంది అనిపించింది
అ
అందుకోసమే ఖాళీగానే ఉంటున్నా ఇగ ఇక్కడ ఇక డిగ్రీ వరకు ఉంది కాబట్టి చదువుకున్న ఇంకా ఫర్దర్ గా ఏం కాలేజీలు లేవ్ ఇగ
ఏపీ యేన మీది ఏపీన తెలంగాణనా
తెలంగాణ
ఉహు
ఇగ ఇక్కడ నుంచి కొంచెం దూరమే వెళ్ళాలి ఇక ట్రైన్ కి ఇక అక్కడ మళ్ళీ అక్కడ నుంచి ఇగ అది ఎందుకు ప్రాబ్లం అనేసి చూద్దాం ఫ్యూచర్లో ఇంకా వన్ ఇయర్ అవుతుంది కదా డిగ్రీ కంప్లీట్ అయి ఇ ఈ ఇయర్ మ్యారేజ్ అయితే చూస్తా ఇ అక్కడ కూడా చదువుకోవచ్చు ఇక
ఆ వాళ్ళు మంచోళ్లు అయితే చదిపిస్తారు లేదు నువ్వు చదువుకోడానికి వీలేదంటే
ఉ
వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండేద్ది మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఉన్నంత రోజే మనకి ఏది చేయడానికి వీలగుతుంది వాళ్ళ చేతులోకి మన లైఫ్ వెళ్తే మనం ఏం చేయడానికి కూడా లేదు అన్నిటికి వాళ్ళ పర్మినల్ పర్మిషన్స్ కావాలి అమ్మ వాళ్ళకి ఇంటి వెళ్ళాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి ఇక్కడికి బయటికన్నా వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి
అవునా
దేని కూడా వాళ్ళు ఉ అంటేనే మేము వెళ్ళగలం లేకపోతే ఇంక ఇంట్లోనే
ఆ అంటే మీ పిల్లల స్కూల్ కి వెళ్ళారా
ఆ ఇద్దరు వెళ్ళిపోయారు
ఆహా
పెద్దమ్మాయేమో ఫస్ట్ క్లాస్ లో చిన్నమ్మాయేమో అంగన్వాడి మాకి ఇద్దరు పిల్లలు కదా
మ్
ఇద్దరు చెప్పారు నేనంటే డ్రౌజర్ ఫిస్చ్ చేసుకుంటూ కూర్చున్నాను
ఆహా
ఇంకా అండి మీ వైపు ఏంటి ఇంకా పండగగా స్పెషల్ ఏమైనా ఉందా
మా వైపు ప్రస్తుతానికి అయితే ఏం పండగల ఇప్పుడైతే ఏమి ఉండవు కదా
మొన్న మొహరం కి రొట్టెల పండగకి వెళ్ళారా మీరు
ఆ యాక్చువల్లి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తామండి కానీ ఈ ఇయరే మాకు కో అంటే సెట్ కాలేదు లేకపోతే ఎవ్రీ ఇయర్ అంటే త్రీ ఇయర్స్ వచ్చాము కంటిన్యూగా
ఉమ్
ఆ కానీ ఈ లాస్ట్ ఇయర్ కే మాకు అది అంటే ఈ ఇయర్ మాకు సెట్ కాలేదు ఇగ వెళ్ళామఅనుకున్నాం కానీ ఇగా కొంచెం ఫ్యామిలీలో కొంచెం రిలేటివ్స్ వాళ్ళు ఇదర్ చనిపోయారు ఇగందుకోసమే వెళ్ళలేదు
ఇబ్బందయి వెళ్ళ లేకపోయార
మీరు వెళ్తారా
లేదు నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు వెళ్ళాలని ఉంది అది ఎప్పుడయిద్దొ తెలీదు
అవునా
వెళ్తాను ఈ నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్తాను
మ్ హు మ్ మేం త్రీ ఇయర్స్ వెళ్ళాం
అత్త గారును మా ఆడబిడ్డ కొడుకు ఇద్దరు వెళ్ళారు మా అల్లుడు
మ్ హుమ్
ఇద్దరు వెళ్ళారు నెక్స్ట్ ఇయరు నేను మా ఆడబిడ్డ వెళ్ళాలి
అవునా
ఉమ్
మేమైతే త్రీ ఇయర్స్ వెళ్ళాము
ఉమ్ అంటే ఏమేమి రిక్కలు తెచ్చుకున్నారు మీరు
మ్ అంటే నేనంటే ఇక మేము అంటే వత్తి మా ఫ్యామిలీ యె కాకుండా మా పెద్ద నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అలా మేమందరం ఒకేసారి కలిసి వెళ్ళాం అప్పుడు మేము ఇ ఏం అంటే వి రొట్టెలు అవి ఏం తీసుకోరులే. కాకపోతే మా అక్క తీసుకున్నారు. తన మ్యారేజ్ కావాలని తీసుకున్నారు. తన మ్యారేజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ వెళ్ళి అది ఇచ్చేసి వచ్చారు.
ఇప్పుడు మీ మ్యారేజే కదా చెప్పుకుంటున్నారు. మీరు కూడా తినలేకపోయారా ఇప్పుడు.
హ్ ఆ ఆ తినలేదు ఇగ
మ్ నీకు మా అత్తయ్యకైనా మా అన్నే మ్యారేజ్ రొట్ట తెప్పించాను. మాఅన్నయ్య కి తినిపించారు ఇక్కడ. ఇంకా ఉంది మా, అక్కడికి వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళలేదు నేను.
అవునా
ఆ మా అన్ని మా అన్నయ్య అటు తెలంగాణలోనే ఉన్నాడు. అట్నుంచి రమ్మంటే రాను అది అది అంటున్నాడు.
అవునా ఇక నాకంటే సెట్ అయిందండి. అందుకోసం అంటే మ్యాచ్ అంటే ఒకటి సెట్ అయింది. మ్యారేజ్ది
మ్
ఇంకా మా రిలేటివ్ మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్. ఈ ఇయర్ లో మ్యారేజ్. గాహన్ అందుకోసం గా రోజు అంటే అది ఇది ఏం లేదు. తిన్లేదిగ
ఇంకా సంబంద ఇది తారిఖులని పెట్టుకున్నారా?
ఆహా లేదు.
ఎంగేజ్మెంట్ అయిందా?
ఆ అంటే ఈ ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ లో ఉంటాది.
బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్.
హా థ్యాంక్ యూ
సరే మరి ఉంటాను.
ఏంటి
ఉంటాను అంటాది.
ఆ సరే హలో హలో
ఆ హలో